హలో
ఆ హలో చెప్పండి బాగేనానండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఖాళీగానే ఉన్నమండి లంచ్ చేశారా
ఆ చేయలేదు మార్నింగే తిన్నా
ఉమ్ హ్
టైం గాలే కదండి ఇంకా వన్ థర్టీకి అట్లా తింటా ఇంకో ఆఫ్ ఆన్ హవర్ తర్వాత
ఆఫన్ అవర్ తరువాత తింటరా
ఉమ్ అంటే వన్ థర్టీ టూ లోపు అట్లా తింటాను
హ్
మీ పిల్లలు స్కూల్కి ఎళ్ళారా అండి
ఆ లే వెళ్ళారండి అంటే ఇప్పుడు ప్రజెంటు మా ఫ్యామిలీ ఖమ్మంలో ఉంటరు నేనొక్కన్ని ఇక్కడ ఉంటా అల అక్కడే వెళ్ వెళ్తారు.
ఆహా
హు
అంటే స్కూల్ల ఫీజులు ఎట్లున్నాయండి మీ సైడ్.
స్కూల్లో ఫీజులుకు అంటే స్కూల్ లో ఫీజులు అంతా ఇంకా వాళ్ళే చూసుకుంటారు నేను డబ్బులు పంపిస్ అంత ఎంతుందో ఫీజు కూడ అంత ఐడియా లేదు.
అవునా ఆ మా పిల్లలకైతే నిన్న ఎళ్ళాము స్కూల్కి
ఉ
అయితే ఫీజు కొంచెం కూడ తగ్గ తగ్గట్లేదు అసలే. సెకండ్ యూకేజీ అండి.
ఆహా సెకండ్ యూకేజీకి అంటే సెకండ్ క్లాస్కి ఎంత యూకేజికి అయితే ఎంత ఉంటది ఫీజెస్.
ఫీజేసా సెకండ్ కేమో ట్వంటీ టూ థౌజండ్ చెప్తుంది.
ఆహా అంటే దాంట్లో బుక్స్ యూనిఫార్మ్స్ అంతా ఇంక్లూడ
లేదు ఓన్లీ స్కూల్ ఫీజు.
హుహ్ మళ్ళీ బస్సుకు గిస్
మల్లా సపరేట్
హు
మళ్ళీ బస్సుస్ ఆ యూకేజీకిి ట్వంటీ థౌజండ్ చెప్పిరు సెకండ్ క్లాస్ కి ట్వంటీ టు
అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు నా అంటే నేను చదువుకున్నప్పుడు యూకే లు ఎల్కేజీలు నర్సరీలు ఇవన్నీ ఏం లేకపోయా డైరెక్ట్ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు
అవునా
హు
ఆ మా అప్పుడు అంటే మేము గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళలేది మా చినప్పుడు కూడ అ ఆ లు అని ఫస్ట్ క్లాస్ కి ఇట్లా చే తలనుంచి కుంటే ఇట్లా పేలేక్కిచ్చేది మా చిన్నప్పుడు అయితే
ఆ
చోవు అందుతే ఫైవ్ ఇయర్స్ వచ్చిన పేరు ఎక్కిచ్చేది అట్లా మ స్టడీ అంతా గవర్నమెంటే
గవర్నమెంట్ స్కూలల్లో ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయిగద దాన్లో కూడా ఎల్కేజీ యూకేజీస్ ఉంటాయా అండి
ఆ ఎల్కేజీ యకేజీస్ ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్ అన్ని స్టార్ట్ చేశారు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది
హు
ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని స్టార్ట్ చేశారు మళ్ళీ అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు ఈ ఇంటర్ బేసిక్ ఇస్తూ ఉంటా అది ప్రీ ప్రైమరీ స్కూల్ లో టీచరు ఆయ
హు
అవన్నీ సర్టిఫికెట్స్ అంటే అప్లోడ్ ఆఫ్లైన్ లో తీసుకున్నారు మేము కూడ అవి ఇచ్చాము
ఆ
ఇంక మరి టీటిసీ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంట
అదే అదే ఇప్పు టీచర్ ట్రైనింగ్ చేసిన వళ్ళకైతే కొద్దిగా అనుభవంటదని వాళ్ళకి ప్రిరెన్స్ ఇస్తారు
వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారుంటే ఒకవేళ వాళ్ళు లేకుంటే మాకు ఇస్తారు అంటే ఇంగా మిగతా ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు
అవునా మీరు మీరు అంటే ఎక్కడ వర్కు చదువుకున్నారండి
హ డిగ్రీ కంప్లీట్ అయిందండి
ఆహా డిగ్రీ కంప్లీటా
ఉ
అంటే ఏ గ్రూప్ చేశారు
ఇంటర్లో సీఈసి తీసుకున్నాను డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్నాను
చాలా అద్భుతమైన గ్రూప్ అది నాది కూడా అదే ఇంటర్లో సిఈసి డిగ్రీలో బీకామ్ తర్వాతకి ఎంబీఏ వరకు చేసాము
అవునా ఇక నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది ఇక కంటిన్యూ చేశాను అట్లనే ఇక మళ్ళీ ఫర్దర్గా చదిపియాలంటే ఇక చదిపిస్తలేరు బయటికి పంపడానికి ఒప్పు కోట్లేరు
అయ్యయ్యో పిల్లలు పిల్లలు ఇల్లు అవన్నీ చూసుకోవాలంటే బయటకి వెళ్ళడం కష్టమైది
ఉ ఇక అందుకని ఇంట్లోనే ఇంట్లోనే ఉంటా ప్రజెంట్ ఖాళీనే ఉంటా పిల్లలు స్కూల్కి పోతేర్ నేను ఇంట్లోనే ఉంటాలే కానీ స్టడీ పర్పస్నా ఒప్పుకోట్లేరు మా ఫ్యామిలీ
అదే అదే ఇగ పిల్లలు పోయేంత్ హ సంసారాన్ని చూసుకోవాలంటే ఇప్పుడు ఆ ఈ ఆ ఆడవాళ్ళకి పని ఉండదని ఉండదండి ఇప్పుడు బట్టల్ఉత్కాలే ఆ వంటలు చేయాలే ఇవన్నీ పన్లే ఖాళీగా ఉంటా అంటారు కానీ వాళ్ళ కాలీగుండరు
ఉమ్ ఇవన్నీ ఉంటాయ్లే గాని అవన్నీ చేసినా ఏం ఏం పని చేస్నావ్ అంటారు మళ్ళీ ఏ రెస్పెక్ట్ ఇవ్వరు ఏం లేదు ఒక ఎంప్లాయ్కి ఉన్నంత రెస్పెక్ట్ ఎందుకు ఉంటుందండి ఏదనా పన్ చేసుకుంటేనేమో అదే వేరే రెస్పెక్ట్ ఖాలిగా ఉంటే ఇంట్లో ఉంటే ఏం పని చేస్ నా ఏం పని చేస్తున్నావ్ అని అలా అంటారు
ఆ
నాకేందంటే ఇట్లా రెస్పెక్ట్ కావాలి ఇట్లా చదువుకోవాలి ఏదనే చేస్కోవాలని నాకు కాకుంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు
ఇగ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటేనే ఏదైనా చేయ్గలుగుతాం లేకపోతే ఏం చేయలేము
ఏదైనా మ్యారేజ్ బిఫోర్ చేస్కోవాలి ఎవరికనా సజెషన్ ఇయ్యాలన్నా ఏదైనా ఫస్ట్ చూస్కోవాలి ఏదా అన్ని సెటిల్ అయినాకనే మ్యారేజ్ చేసుకోవాలి
అవును లేకుంటే మ్యారే
మ్యారేజ్అయిపోయిన్నకా వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకున్నా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకేమోప్పుకోరు
అయితే మీరు ఇప్పుడు ఓ ఎప్పుడైనా చార్మినార్కి హైదరాబాద్ చార్మినార్కి వెళ్ళారండి
ఆహ ఏళ్ళామండి
అవునా ఎట్లా మంచిగా అనిపించిందా
ఆ మా అన్నయ్య నేను ఇంకో మా బావ కలిసి మా అక్క వీళ్ళందరం వెళ్ళాము
ఆ
బాగా అనిపించింది చార్మినార్ అంటే హిస్టారికల్ ప్లేస్ కదా
చార్మినార్లో చూడ్డానికి మంచిగా ఉంటది ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి బ్యాంగిల్స్ అని క్లాత్స్ అని బట్టలని
ఆ ఫేమస్ అది బ్యాంగిల్స్కి ఫేమస్ అక్కడిగా ఈ లేడీస్యీ ఉంటై కాండి
రకాలైనటువంటి వస్తువులు దొరుకుతయి.
హ్ ఇగ బ్యాంగిల్స్ అంటే అసలు షో షోరూమ్సే ఉంటయి బ్యాంగిల్స్కి. మంచి హై క్లాస్వి ఈ జ్యువెలరీస్ కానీ ఏమైనా మంచిగా బాగుంటయి అసలు.
గోల్కొండ గోల్ గోల్కొండ కిల్లా హైదరాబాద్ లో చార్మినార్ అది ఒకటి చాలా
ఆ ఆ గోల్కొండకి వెళ్ళలే గాని ఇట్లా లుంబిని పార్క్ అని, ఎన్టీఆర్ గార్డెను ఇలా వెళ్ళాము బాగున్నయి గార్డెన్స్ కూడా బావుంటయి.
అయితే పార్కుకు వెళ్ళినప్పుడు పార్కు లో మీకు ఆ ఏమేమి చూసారు అక్కడ మన వన్యప్రాణులు ఉంటయి కదా అడవి అడవికి సంబంధించిన జంతువులు.
అవి జూపార్క్లో ఉంటయిగా అండి.
ఆ పార్ ఈ పార్క్లో ఉండవు.
ఆ ఇందులో ఉండవు ఇందులో ఏమైనా పిల్లలు ఆడుకోవడా ఎవరైనా ఆడుకోవడానికి. కిమంచిగా ఫొటోస్ దిగడానికి ఇట్లా వాటర్ ఎన్టీఆర్ గార్డెన్లో అయితే చాలా ఉంటయి ఆడుకోవడానికి. ఈ లుంబినీ పార్క్ అంటే ఈ హుస్సేన్ సాగర్ నుండే ఆ బుద్ధ చూడ్డానికి షిప్ లో ఎళ్తారు.
నేను వరంగల్లో వరంగల్లో ఒక పా ఒక జూపార్క్ కి వెళ్ళాను అక్కడా పులు పులి చూసాను, ఎలుగుబంటి, నెమళ్లు నెమల్లో కూ డ తెల్ల తెల్ల నేమళి అని ఉంటది ఒకటి
అవునా
అదే విధంగా తాంబేల్ అంటరు కదా టార్టాయిస్. తాంబేల్లో స్టార్ టార్టాయిస్, నార్మల్ దాంట్లో కొన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని చూసాను.
హహా ఇప్పుడు తాంబేలు అనేటివి అక్కడ వరంగల్లో వేయి స్తంభాల గుడిలో చాలా ఉంటయి అక్కడ. చిన్న చిన్నవి అక్కడ టెంపుల్ ఉంటది వేయి స్థంబాల గుడి అని.
ఆ అది న్యాచురల్గా పెరిగేటివి అవి అవి కాకుండా పార్కులయి ఎందంటే సముద్రంలో ఉండేటివి అవి కాకుండా చాలా వెరైటీస్ ఉంటయి ఆడ.
అవునా ఉహ్ మేము ఎప్పుడు వెళ్ళలే అండి జూపార్క్ కి కాకుంటే ఈ పార్క్లకి అంటే వెళ్ళాం అప్పుడు చిన్నపు ప్పుడు ఇంటర్ స్టాండర్డ్లో అట్లా ఎళ్ళాను.
అవునా
చార్మినార్ కాడా బాగా అనిపిచ్చింది, చార్మినార్ పక్కనే మక్కా మసీదు ఉంటుంది.
అవును
అందులోకి వెళ్ళాము, ఫొటోస్ తీసుకున్నాము. ఒక షాప్ పింగ్ చేసాము వచ్చేసాము అంతే గాని ఎక్కువసేపు స్టే ఏం జేయలేదక్కడ
ఉ
ఉమ్ము కాని బాగా అన్పిచ్చింది ఇక్కడ ఫోటో లో జూడ్డానికి అక్కడ లైవ్ లో జూడ్డానికి
ఓమ్
చాలా అద్భుతంగుంది అసలు
ఆ చార్మినార్ లో ఆ స్టెప్సు గాని అందులో అది ఒకటి మ ఇల్ళ ఇల్లంత ఉంటదదండి ఇట్లా మనకు ఫోటోలో చిన్నగా ఊపడుతది గాని లైఫ్ లో చాలా పెద్దగా ఉంటది
చార్మినార్ గదా
ఆ
అవునవును ఫోటోలో చూడ్డానికి చిన్నగా ఉంటది కాక్పోతే అక్కడికి వెళ్తే పేద్దగుంటాదది దాన్ మీదకి వెళ్తే మనిషి చీమలాగ అన్పిత్తడు కిందాయ్ చూస్తే
ఆ చాలా బాగుంద్ మక్కా మసీద్ లో
ఏక్కడాన్కి స్టెప్స్ గుడూంటాయ్ దెల్సా అండి
ఆ స్టెప్స్ ద్వారా నే ఎక్కేది
మీరేక్యార పైవరుకు
అంటే పైకి అలోలేదన్నారు అంటే మీడియం మధ్యలో వరకే ఎక్యాము అవి చైన్సేసి లాకేశారు పైకలౌలేదని మేమ్ మధ్యలో వరకే ఎక్కాము అక్కడ ఫొటోస్ దిగాము
ఊ
ఊ నేను వీడియో దీస్తున్నా వీడియో దీయొద్దనీ ఉందంటక్కడ
ఉ
పావురాలు గిట్ల చాలా ఉన్నాయ్ ఊ అయితే అవ్వూన్నాయనే వీడియో దీస్ స్తుంటే అక్కడ ఉంట్రు గా పోలీస్ వాళ్ళు సెక్రూటి వాళ్ళొచ్చి ఫోన్ లాక్ న్నారు నాకు ఫుల్లు భయమైంది ఏంటంటే వీడియోస్ దీ తియ్యొద్దే ఇక్కడ్ కింద బోడ్ రాసి ఉందంట హిందీలో ఇంగ్లీష్ లో తెలుగులో ఉంది మయ్యమేం జదివినాం సదవకుండనె ఫాస్ట్ ఫాస్టు గా పైకి ఎక్కేస్నాం
మరి ఇచ్చారా ఫోన్ మీది మీకు
ఆ కొస్సేప్ బతిలాన్నంక ఇచ్చింది ఇంగ అక్కడ వాళ్ళు అక్కడా వాళ్ళకి హిందీ వొస్తుంది మాకేమో హిందీ రాదు
అదే అదే ఇక్కడా ఏందంటే వేరే స్టార్ట్ స్టేట్ వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళు గూడొస్తారు
ఆ వాళ్ళు హిందీరొవా పోలీస్ వ్యక్తే హిందీలో మాట్లాడుతున్నాడు మేమేమ్ తెలుగులో ఇంగ్లీష్ ఏమంటున్నావ్ ఒకా ఐదు నిమిషాలట్ల సతాయించిను మళ్ళీ ఇచ్చేసిండు
అదే అదే ఇప్పుడు హైదరాబాద్ నగరం ఏందంటే మొత్తం ఇగా టూరిస్ట్ ప్లేసది ఎక్కువ
ఆ ఆ మనకేదన్న కొత్త ప్రదేశాలకెళ్ తా అన్నీ కరెక్టు చూస్కోవాల ఇట్లనే ఇన్సిడెంట్స్ ఇంకా పెద్దది గావచ్చు
అదే ప్రాచీన కట్టడాలు ఉంటాయ్ గదా దాన్ వల్లా వాళ్ళ్ లో ఎక్కువ ఫొటోసు అట్లాంటివి ఎట్లా అన్ని ఎలో జేయరు
హూ వీడియోస్ అలో ఎయ్యరంటా
ఉ
అది మాకు తెలియక చదవకుండా పైకెక్కినాం పైకెక్కినాక సంఘటన జరిగింది
అవునా మరి అక్కడ చార్మేరకు వెళ్ళినప్పుడు ఏమైనా షాపింగ్ అట్లాంటి చేసారా లేకపోతే ఓన్లీ చార్మ చూసి వచ్చేశారా
ఆ బ్యాంగిల్స్ ఇట్ల జ్యువెలరీ అవి తీసుకున్నాము
అవునా ఎట్లా ప్రైజ్ అనేది రీజ
అక్కడ బాగుంటుంది ఇంకా బ్యాంగిల్స్ గాని అవన్నీ జ్యువెలరీస్ అసలు చూడానికే చాల బాధ అనిపిస్తది
ప్రైజ్ అనేది రీజనబుల్ గా ఉందా లేకపోతే ఎక్కువ ఉన్నాయ కాస్ట్
అంటే వాటిని బట్టి ఉన్నాయ్ వాటి మనకి మంచి క్వాలిటీ కావాలంటే ప్రైస్ బానే ఉంది ఇట్లా షోరూమ్ లాగ మం అద్దాలు పెట్టి ఉన్నాయి వాటిలలో రేట్లు బాగానే ఉన్నాయి మామూలుగా రోడ్ సైడ్ క పెట్టి అమ్ముతారుగ
ఒకే ఒకే
వాటిలలో ఓకే అండి